హా చె
కాలు లిఫ్ట్ చేయడానికి టైం పట్టిందా లేకుంటే కాలు రాలేదా
కాళ రాల ఇప్పుడే వచ్చింది
అవునా కాలు మళ్ళ చేయకుంటే మళ్ళీ కట్ అయిపోతుది చూడు
హ
నా కాల్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది జీరో సెకండ్స్ పడుతంది సబ్మిట్ అయితాంది
ఓ అ మా పని ఉంటే పక్వ పెట్టినయంగ అదు కానీ
ఆ నిలిఫటీ జష్ పక్క ఏ ఇం అదు ఏమన్నా పను ఉంటా మళ నీ కూడా జీరో పడుతుంది
హ
తిన్నవా
తిన్న
అయితే మా ఫ్రెండ్ ఇప్పుడు చెప్పినా కదా నేను నీ నీకు నా దగ్గర నుండి ఫైవ్ ఇ వస్తాయి మన మా ఫ్రెండ్ కడ ఉంట కోనెంరుంది ఆమె ఫైవ్ టెన్ అయితయా మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఉంది వాళ్ళ హ బెండు ఇకో నా దగ్గర ఉన్నది నీకు ట్వంటి కాల్స్ అయిపోతాయి నీకు టెన్షన్ ఉండదు
అ ఇప్పుడు ఆమె మాట్లాడుతుందా ఆమె మాట్లాడుతుందా వేరే వాళ్ళ కాని
ఆ నిన్న ఆమె నేను ఇద్దరం మాట్లాడుకున్నాం ఆమె ఫైవ్ ఫైవ్యిన
పై పై ఏనే
నేను ఇప్పుడు మళ్ళా ఆ ఆమె నీతోటి మాట్లాడుతది
హ్మ్
ఆ ఆమెకాలో రెండు నెంబర్లు ఇంకో వేరే వాళ్ళతో మాట్లాడుతది ఆమె
అంటే ఇప్పుడు ఒక్కో పర్సన్ రొండు నెంబర్లు యూజ చేస్తలా
కాదు కాదు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఆమె ఉంది ఇకాల్స అందుకే బడి నతున్నారు ఒకల్ దగ్గర ఒకళ్ళు కావాలని
ఇలా ఓన్లీ ఇప్పుడు ఫోన్ ఉన్న వాళ్లే ఇప్పుడు మనం మెసేజ్ అయితే రిప్లై ఇయ్యని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళ హస్బెండ్స్ కడు ఉంటాంది ఫోన్
అవును మళ్ళా వాళ్ళు రిప్లై ఇస్తే ఇబ్బంది అయితది
మళ్ళ వాళ్ళు రప్లైయ్యాలండి మళ్ళీ వై వైఫ్ వాళ్ళు ఎవరన్నా చూడాలె మళ్ళా వాళ్ళు మాట్లాడాలె
హ్మ్ అంతే గద మన దగ్గర ఫోన్లు ఉంట అంటే ఇంకా ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అదే అంటాండట నువ్వు ఫోన్ చెత్తవ్ ఆ ఫోన్ ఇప్పుడు నీ అ నా నాదనుకో వాళ్ళ హస్బెండ్ మళ్ళ చాట్ చేస్ సాడ్ ఎందుకు వేరేది అవసరమా అనీ అంటడట
అవును మరి
మ్మ్
ఏవల్ది వాళ్ళతో ఉండాలి అంటే ఫేస్ ఉన్న వాళ్ళకే కాంటక్ట్ కావ
మళ్ళీ ఎందుకు తలకాయ్ నొప్పి అని అంటున్నట వాళ్ళ హస్బెండ్
నిజమే కద మరి
మ్మ్ ఇప్పుడు అందరు అమ్మాయిల దగ్గరనే ఫోన్లు ఉంటాయని ఏం నమ్మకం మళ్ళ వాళ్ళు చాట్ చేయడం వాళ్ళు కాల్స్ చేయడం లాంటివి చేస్తారు ఎందుకు అని అంటున్నట ఇడు మా ఆయన కూడా అట్నే అన్నాడిపోద్దు కల దేవరితో మాట్లాడతాను ఊకే కార్య కార్య అంటాను నిన్నట్టుండి మాట్లాడుతాను అంటాను కొందరు ఉంటారు బాగాని బాగు నిజ
త్రూ అయ్యినావ్ నువ్వు ఇందులోకు యాపు
మా ఫ్రెండ్ ఒక ఆమె చిట్టి అనేటామే చెప్పింది అక్షితనేతమే మ్మ్
హ్మ్ హు
ఎవరు చెప్పిళ్ళు
నాకు మా రిలేషన్స్ వాళ్ళ ఊర్లో ఉంటారు అన్నట్టు ఒక పర్సన్
నేను ఒక పది ఇరవై మందిని ఆన చెప్పయొచ్చు నాకు తెలిసినాక ఉ ఎందు ఎందుకంటే మ డబులు కడుతులేంగా డబ్బులు కట్టేదైతే భయపడతారు అందరూ
అంతమంది తెలిసినాక నువ్ అంత మంది ఫోన్ చేయచ్చు కదా సింగిల్ కాల్
అందరికి రాలే కదా వరకు
వును వందకి రాల గటా
ఇవి ఫస్ట్ ఒక కాల్స్ వచ్చినాయి ఫైవ్ మేడం వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళతో మాట్లాడాల పైకాల్సు కాల్స్ ప్రాజెక్ట్ ఒకటి ఆ కాల్స్ ప్రాజెక్ట్ రాని వాళ్ళకు మళ్ళ వచ్చింది ఈ ప్రాజెక్ట్ కాల్స్ ప్రాజెక్ట్ మ
లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయరు ఎన్నింగ్ లో జాయిన్ నేనా నేను నేను ఒకటే ప్రాజెక్ట్ చేసినా ఇది క్లోజ్ అయింది అప్పటి వరకు
కాల్స్ ప్రాజెక్ట్ మాట్లాడిన వాళ్ళకి వచ్చింది సిరి మా మ్యాక్సిమమ్ నా తెలిస అయితే ఆరు సన్మతి చేసినావా నువ్వు
ఆ అని నా సద్మతి ఒకటే ప్రాజెక్ట్ చేసింది నా ఆ ప్రాజెక్ట్ ఒక్కడ చేయంగానే ఇది ఎండ్ అయిపోయింది
ఆ ఇంకో ప్రాజెక్ట్ కూడా వచ్చింది ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది కాగాని మీకు రా కొందరికి రాలేదు అది ఆ ప్రాజెక్ట్ రాన వాళ్ళలకు ఇప్పుడు కావాల్సి వస్తానే అది నీకు రాలేదు కదా అట్లా క
అంటే వన్ ఇయర్ కు ఒకసారి వస్తుంది అంట
ఏమో తెలవదు అప్పుడైతే బానే వచ్చినాయి మరి వర్కులు ఫస్ట్ ఒకటి పిక్చర్స్ ప్రాజెక్ట్ వచ్చింది అది ఫైవ్ హండ్రెడ్ ఏమో వచ్చింది సన్మద్ ప్రాజెక్ట్ కి టూ థౌజండ్ వచ్చినయి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఏమ వచ్చింది దానికి కే థౌజండ్ వచ్చినయ్ ఉమ్ ఏదో ఒకటి కచుల కన్నా అయితే అన్నట్టు మెయింటెనెన్స్ మన మెయింటెనెన్స్ ఎవరిని అడగకుండా. ఏ వైందిని కొడుకు
నా కొడుకు తాతయ్య పోతాండే పిలుస్తాడు
హు హు అరే రారా నీళ్లు ఉన్నాయి రా థాడ్ పోకురా పొద్దు నుండి వాటర్ వాటర్ లనే తడుస్తున్నాడు నా కొడుకా అయితే నాకు పిచ్చి లేస్తుంది హు హు ఆ నల్ ఆజత్తను పో తండు ధంకాడా కుసుఉంటాడు
ఉమ్ ఇంకెం మరి
అద్రసా వాటరు నల్ అప్దేష
ఇ నడిపియాల అంటా నస్తా ఇటో టారో ఏం చెస్తారు మట్టి నోట్లో పెట్టుకుంటాండు ప్రవుతులు ఏది దొరుకుత అదిని నొట్ట పెడతాను
అందరు ప్రాజెక్ట్ చేసటళ్ళు అందరికి పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అందరికి
ఉమ్ ఇవదా కోక్కమ ఉమ్ ఇవర ఇంకా ఉక్క మే చచన్ పోవను అదే నుజప్ ప్పినవ గుర్తుందా నీకు పిండి పవాళ పిల్లలు పిండి పడవసినే ఆమె ఎక్కడ అన్నది నాకు అంత గుర్తు లేదానే
రరీంనగర్
కరీం నగరా ఆ ఒక బాబు ఒక పాప
ఆ అదే మా ఫ్రెండే ఆమెకు నేనే ఇచ్చిన నెంబరు ఈ అమ్మాయి తోటి మాట్లాడుత తన్
ఆ నువ్వైతినవా
అ
ఆహా
ఏమైంది
ఆ ఏం కాలేదు మా ఫ్రెండ్ ఇచ్చిన అకు సది చేేసింది మెసేజ్ చేసింది
రీనా దన్ చేసాం వీలుంటే మానీ ఒక టెన్ మినిట్స్ ఆగా మెసేజ్ పెట్నాగా దట్లో మాయన వచ్చిన్నానే ఆ ఇ అమ నీకెందుకు టైం వేస్ట్ అవ్వడం అని ఆతోటి మాట్లాడనిచ్చిన
అదే అదే మాట్లాడ అంటే ఫోన్ చేయలే ఇంకాదని
చే చేసిన
అ
అటే నేను మాట్లాడినన్న హ ఆ మేము మంచిగా మాట్లాడుతే
హ చనే వడ కాల్ వాయిస్ తి వాయిస్ కాల్ చేసింది వాట్సాప్లా
హ
అదే పిల్లలు ఉన్నారట అటు పోతాట ఇటు పోతాళ్ట కొట్టుకుంటాళ్ట వాళ్ళ కోడుకట వాళ్ళకుడుకట గనీ స రో గంటలనే వండుకుంటాడాట ఇలా అసలకే వండుకోవట్లేడాట
ఇలా మండడు ఎందుకంట మనం మాట్లాడాలిగా ఎట్లాట్ మాట్లాడుతుంది మా అమ్మ అని పండది కా ఇ అంత తడుచ వచ్చిడి న ఇని పో కోసుకొ వచ్చింది
నేను అట్లనే అన్నా ఈ రోజు నువ్వు వర్క్ చేయాలి కదా అందుకోసమే వండుకోలేదు అంటే కావచ్చు అంటుంది
అదే మనం వయడం వరకు చేనిస్తారు వీళ్ళు ఉల్లిపాయల పటు గంట నుండిది ఇకానా
గంట అయింది రెండు గంటలు అయితను కొత్తాంది వాడదియ్యనివ్వడు పాలులేదు మళ్ళ నల్ ప్తాడు మల్ళ నల కడిగిపోతాండు వత్తాండు
అంతయ్యోన నడిపియాలింట వేరేటోళ్ళ ఇంటికి వచ్చినం మేము అరే ఈయన గ్గూడా నీళ్ళే ఈయ న్ ఇప్పుడే నీళ్ళే కావాలి
వాళ్ళు ఏమనరా మరి నువ్ ఫోన్ మాట్లాడితే ఏం అనరా
ఏమో
మీ రిలేషన్సేనా
ఎవరో చుట్టాల్తో మాట్లాడుకుంటాలే అన్ కుంటే
హ్మ్ మళ్ల పోయిండిని అనలేద వాడు మళ్ళా పోతాండు అక్కడికే
ఉన్న పనే ఉన్నదిగా హ
ట్రిల్ ఎత్తలేను నేను అత్తమా ఏమో నవ్వుతంది బట్ లేవంతది
మరి బడలేయకుంటే ఎట్లా ఏయి ఏమైతంద్ తడితే ఏమైతంది
ఏ ఎన్ని జతలు పిండాలే రోజుకు య్యాస్ట్కోతంది పిండలేగా ఏం జేయాలే వాడు ఏషినా కొద్ది తాడుతనే ఉన్నాడు ఏసిన కొద్ది తడుత్ నాడు ఏం జేదం
ట్యాప్ మంచిగా అవైలబిల్గున్నది పోతాండు తిపుతండా అదిగో నవ్ నా కొడుక్ కూడా నవ్వుతండు
ఉమ్ నీ కొడుకు పేరు ఏం పేరు పెట్నావ్
న కొడుకు పేరు ప్రహ్లాదా
మ్మో కొత్త పేరు పెట్ ట్టినవ్ మీ దైవమా కుల దైవమా
ఆ
పర్లాదు అంటన
ఆ నరసింహస్వామి ఇష్ వాళ్ళ నాన్న కు
ఉ వందుకట్లా పెట్టిండ గాంధీ చెప్పినట్టు వింటుంది
ఉ తండి చెప్పినట్టు ఇంటడ